ఉన్నదా అండి
హలో బాగున్నారా అండి
బాగున్నామండి మీర్ బాగున్నారా?
తిన్నారా అండి? తిన్నానండి ఎందుకు తినలేదండి ఇంకా
తినాలనిపిచ్చట్లేదు అండి
ఎందుకంటే మంచి కర్రీ వుండ్లేదా అండి మీరే చేసుకోపొయ్యిర్ర మస్తు హలో మీరే చేస్కో కొ పోయార కర్రీ మరి
ఇంగా నేనే చేసుకుందామని చేసుకోవాలి చికెన్ చేసుకోవాల అనిపిస్తుంది చికెన్ చేసుకుంటా
ఎట్లా చేస్తారు చెప్పడండి
చికెన ఫ్రై చేసుకుంటాండి చికెన్ని మంచిగా ఫ్రెష్గా కట్ చేసి ఫ్రెష్ కడిగి కట్ చేసి పెనం పెట్టి నూనె పోసి ఏం
మ
ఉప్పు కారం వేసుకుంటే సూపర్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంన్నా ఏ మసాలా లేకుండా చికెన్ ఇలా సింపుల్ గా చేస్కోండి సూపర్ ఉంటుంది
ఇప్పుడు చేస్తున్నారండి మరి మీరు
లేదండి
చేసుకొని తిన్నండండి ఆకలైతది
ఫైన్ థాంక్ యు
థాంఖ్య
మీరు మంచిగా కన్సన్ చూపించరు కదా నేను ఆ పైన చేరు
ఏమో తింటారుగా అండి
పల్లీలండి హమ్ అక్కలైతుంది తింటున్నా ఏం జేయ్యాలోతేలిక
షాపింగ్ పోవాలండి
ఎప్పుడండి
ఏమో చూడాలిగా మంచి డ్రెస్ కొనుక్కోవాలండి
ఏంటది ఏ టైప్ డ్రస్ కొనుక్కవాలి అనుకుంటున్నారండి
టాప్ కొనుకు టాప్ కొనుకో మా మమ్మీ అయితే టాప్ కొను కొనుకోమంటుంది నాకు జీన్స్ ఇష్టమండి
అవునా మంచి జీన్స్ కొన్నుకోండి
బ్యాగీ కొనుకుంటా మోడ కొత్త మోడలు
హా కొనుకోండి
మీకున్నాయండి
జీన్స్ బ్యాగీ జీన్స్ లేదు కానీ లూజ్ ప్యాంటుంది బాగుంటుంది నా ప్యాంటు ట్రోజర్ కూడా ఉంది నా దగ్గర
ఎంత్ దాని మీద టీ షర్ట్ వేస్తే బాగుంటుందా షర్ట్ వేస్తే బాగుంటుందా అండి బ్యాగీ మీద
టీ షర్ట్స్ బాగుంటాయిండి షార్ట్ టీ షర్ట్స్ ఉంటే వేసుకొండి మస్తుంటాయండి
కొనుక్కున్నాండి ఉన్నది ఒకటి
అవునా ఎ కలరండి
చాపత్త కలరాండి
అవునా బొంటుందండి బొంటుంది కదా అండి
ఆ బొంటుందండి
నాకూడ ఇష్టం
ఇద్దరం కలిసి పోదాంలే అండి ఒక రోజు
షాపింగ్కి నన్ను పిలవచ్చు కదండి.
రండండి మీకు ఎనీ టైం ఎలోనేయండి రండి.
ఎప్పుడు వెళ్తారండి మీరు
ఏమో వెళ్లాలండి ఇగ రే పన్న ఎల్లుండన్న
మీరు వెళ్లినప్పుడు నన్ను పిలవండి నేను వస్తాను
ఆ సరే అండి.
కాల్ జేయండి నాకు
చెప్తానండి
చెప్పండి
చార్మినార్ పోయిరా అండి మీరు
ఏంటండి
చార్మినర్
అవునండి మనం పోదామా
ఆ పోదామండి ఇ ట్రీ సమ్మర్ లో ఎటుపోలేదు కాబట్టి ఒక ట్రిప్ ఏద్దామండి చార్మినార్ కి
ఏమైందండి
చార్మినార్కి ఒక ట్రిప్ ఏద్దామండి
వేద్దాం పోదామండి మనము నాకు చాలా ఇష్టమండి చార్మినాలు చార్మినార్ కెళ్ళాలంటే ఇగ చాలా ఇష్టం అక్కడ గాజులు అమ్ముతారు మస్తు మస్తుంట ఉంటాయి అవును గాజులు ఫేమస్ అండి అసలు అక్కడ
తక్కువ బడ్జెట్లో ఉంటాయి మళ్ళా
అవునండి కొనుక్కోవాలి అక్కడి
అక్కడ బ్యాంగిల్సే ఉంటాయి బట్టలు ఎమ్మటె ఖరాబ్యతాయ్ కొంటే
ఆ తక్కువ పైసలు అనుకుంటాం కానీ ఆయి ఎమ్మటే ఒకటే ఒకసారి వేసుకున్నామంటే ఇగ ఖరాబ్ అయిపోతాయండి అవి
అవునండి
ఇక మనసార వేసుకోలేము అండి అవి చెప్పులు కూడా డొక్కు డొక్కండి ఉ
ఏంటండి
చెప్పులు కూడా డొక్కు డొక్కు ఉంటాయండి అసలు చెప్పులు వేస్ట్
అ
కొనుక్కున్నాం అండి వంద రూపాయలని కొనుక్కున్నాం నేను మా ఫ్రెండ్ మ స్నేహితురాలు ఇక్కడ కదండి దిల్షుకు నగర్ లో కొన్నాం
ఆ
అసలు వేసుకున్న గాని దొబ్బు ఎంబటె కరాబ్ అండి
అవున
మా ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ ఉంటామండి నేను ఇంకా ముగ్గురు ఉంటారండి నాతోటి నా బెస్ట్ ఫ్రెండ్ అండి బిటెక్ లో ఈ అందరం సేమ్ చెప్పులని చార్మినార్లో కోన్నామండి బ్లాక్ కలర్ లో ఉంటే హండ్రెడ్ రూపీస్ అని మంచిగా అగ్గు ఆడేసి ఇట్లా అని కొనుకున్నామండి. లే అది ఒక్క ఒక్కసారి రెండుసార్లు వేసుకున్నామా లేదా
ఆ
అయిపోయింది దాని పని
అంతే అండి అక్కడి బ్యాంగల్సే బాగుంటాయి
ఏమో బ్యాంగల్సే కొనుక్కోవాలి
మీకు సాంగ్స్ వచ్చా అండి
సాంగ్స్ రావండి మీకు
ఒక పాట పాడండి అండి
రావండి నాకు
నాకు రావండి రాలే
నా ఫోన్ కింద పడింది అండి అసలు ఆ
హలో
ఆ చెప్పండి
మూవీకి వెళ్దాం వస్తారా అండి
మూవీ కా ఏ మూవకి ఎలా పెద్ది మూవి
నా కూతురు బంగారం ఏదో ఉందిగా అండి కొత్త మూవీ
పెద్ది
ఇంకోటి సమంత ది నా బంగారం ఏ
ఆ మా ఇంటి బంగారం అది బానే ఉంటది ఉ నా ఫోన్ కింద పడింది ఉండు ఇక్కడ వాన వస్తుంది నేను బయటనే ఇంట్లో పెడుతున్న అన్నంలో ఒక చేతిలో ప్లేటు ఒక చేతిలో
మంచం ఒక చెవి కాడ ఫోన్ ఉంది ఇలా అయిపోయింది నా పరిస్థితి ఫోన్ జారికింద పడిపోయింది
అండి మరి ఫోన్ కి
ఆ శీరికా వాశింది అండి
వర్షమా ఇక్కడ రావట్లే ఆడ వస్తుంద అండి
తుంది ఆఓహా
మీ నానమ్మ బాగుందా అండి
మా నానమ్మ బాగుంది అండి
మీ నానమ్మ సేప్ చేయట్లేద అండి
నానమ్మ లేదండి తిందామ అని వాళ్ళం నా పెద్దనాన్న వాళ్ళంటికి పోయింటది అండి ఆమె ఆ అన్నం తినివస్తానని వెళ్ళింది అండి
ఉరుములు వస్తున్నాయి అండీ ఊ వేడి వేడి అన్నం అండి మా మమ్మీ ఇప్పుడే వండింది
ఉన్నారా అండి ఇంట్లో
ఓకే అండి మరి నేను సరే అండి మళ్ళీ చేస్తాను నేను అప్పుడు మంచి మాట్లాడుకుందం ట్రిప్ ప్లాన్ ఎద్దాం అప్పుడు ఓకే అండి తప్పించుకున్నాం